నమస్తా
ఆ అయిపోయింద అక్కీ తాగడం
ఆ వేరే వేరే షాప్కు వచ్చినం అక్క అక్కడ అయిపోయింది ఇంగా వేరే షాప్కి వచ్చాం
ఇప్పుడేంటి ప్లాను
ఎంతా ఆ ఆ బజ్జి మీరు మీరు ఒకటేనా అక్క మీ ఫ్రెండ్స్ ఉన్నారు అక్క మీతో పాటి
ఆ ఉన్నారు రా
అవును
ఫ్రెండ్స్ అంటే ఎవ్వరు లేరు కానీ ఫ్రెండ్స్ అంటే ఇంగా ఎవరులేరు కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చాక పరిచమైన వాళ్ళే ఇంకా
ఇంకా ఏం
హ
అట్లున్న చెప్పాల అక్క
ఏదైనా కొత్త ఏదైనా టాపిక్ చెప్పు నువ్వే దాని మీద మాట్లాడదాం
ఏం టాపిక్ అక్క
ఆ సరే నేనే మాట్లాడదాం బ గ్రూప్సే రా ఇవి గ్రూప్స్కి చదుతాం
హైద బాదులో ఎలా ఉంటది అక్క
హైదరాబాద
ఆ అక్క
బాగుంటది బాగుంటది బాగోదు రెండు చెప్తా పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి
మీ పీజీల ఎలా ఉంటారు అందరూ బాగుంటారా
హాస్టల్స్ లల్లా అయితే బాగానే ఉంటది రా అందరు మంచిగానే ఉంటారు ఇంకా ఇక్కడ జారుత్తగా ఉండాలంతే నైట్ టైమ్స్ అలా బయట ఎక్కువ తిరగకుండా షాపింగ్ చేయొచ్చు ఇంకా ఇక్కడ ఏమన్నా
ఆ ఆ
ట్రిప్ వేయండి ఒక రోజు మీరంతా ట్రిప్ వెయ్యండరా హైదరాబాద్ కు ఒకసారి
ఆ వస్తాను అప్ మీ అంటే మీ బిజీలో ఉండాలంటే వన్ డే టూ డేస్ ఉంచు కుంటార అక్క మనీ పే చేయాలి ఎంత పే చేయాల
మన్ మనీ త్రీ హండ్రెడ్ డ్ర త్రీ ఓ ఫైవ్ హండ్రెడ్ ఓ ఆ ఫైవ్ హండ్రెడ్ కూడా
ఆ అక్క మా దాంట్లో టూ ఫిఫ్టీ యా క
ఓకే డబల్ ఉన్ను అయితయా కడికే కడికే
అ ఆవును
ఆ
నీలా నీకుఎలా ఉంటది అక్క రూము
మాదా సింగిల్ రూమ్స్ అనమాట ఇలా కిచెన్ అలా ఏమి ఉండదు
ఆ ఆ రూమ్ కు ఎంత మంది అక్క
నికి షేరింగ్ బట్టి ఉంటది ఇక్కడ ఎలా అంటే నువ్వు వన్ సింగిల్ షేర్ కావాలంటే సింగిల్ షేర్ రూమ్స్ డబల్ షేర్ ట్రిబుల్ షేర్ ఫోర్ షేర్ ఫైవ్ షేర్ సిక్స్ పేరు అలా ఉంటది
నోన్లీ
నోను ట్రిబుల్ షేర్ తీసుకున్నాం అనుకో అదో త్రీ థౌసండ్ ఉంది అనుకో ఫోర్ షేర్ కొంచం తగ్గుంటది తగ్గుంటంది ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఉ హాస్టల్స్ ఫుడ్ బానే ఉండదు ఇక్కడ కానీ అమౌంటే ఎక్కువ
ప్పుడే ఫుడ్ కదా అక్క
ఒకటే ఫుడ్ అదే ఇంకా హాస్టల్ వాళ్లకి ఒకటే ఫుడ్ అన్నట్టు
స్నాక్స్ అయి బేడతారా
అ లేదురా అవి అవి మీ కాలేజ్ లైఫ్ వరకే ఇంకా వన్స్ కాలేజ్ లైఫ్ అయిపోతే ఇం కదా పెట్టదు స్నాక్స్ కొన్ని ఉన్నాయి స్నాక్స్ పె తేవీ కూడా లైక్ ఎలా అంటే దాంట్లో ఇంకా ఆ ఫుల్ కాస్టి అనమాట ఇంకా ఇప్పుడు సింగిల్ త్రీ షేర్ అని చెప్పా చూడు అదే ఎంత ఉంది అండి థర్టీన్ థౌసండ్ అలా ఉంది ఒక్కొక్కరికి థర్టీన్ థౌసండ్ అందులో స్నాక్స్ ఉంటయి మరి స్నాక్స్ పెడతారు జిమ్ కూడా ఉంటది కొంతమంది జిమ్ చేస్తారు గా వాళ్ళకి
ఆ డైట్ పుడ్ కూడా పేడతారా అక్క
ఆహా డై ఆహా అలా ఏమి ఉండదురా అందరి పెట్టే నార్మల్ ఫుడ్ ఇంకా డైట్ వాళ్ళు వాళ్ళు చేసుకోవాలి ఇకా లైక్ ఆర్డర్ బేట్టి కొన్ని ఫ్రూట్స్ అవి ఇవి అని
ఆ
మి సైడ్ ఉంది కదా అక్కడ స్విగ్గీ జమాటో
ఆ ఉంది అక్క ఆ ఉంది అక్క ర్యాపిడో కూడా ఉంది
రాపిడో బెటర్ రా చాలా
ఆ ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ మొన్న ఫంక్షన్ జరిగింది అక్క నాకు అప్పుడు ఫ్యాషన్ షో జరిగింది అ ఇప్పుడు అందరూ డిఫరెంట్గా రెడీ చేసి వెళ్ళాము అప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళాము వన్ వన్ ఫైవ్ రూపీస్ పడింది త్రీ మెంబర్స్ వన్ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ రూపీస్ పడింది అంటే ఆటో కి వన్ వన్ ఫైవ్ రూపీస్ ఆ త్రీ మెంబర్ పోయాము
బెటర్ ఎ గా ఇక్కడ కూడా
ఆ రాపిడో ఉంటే ఒక్కటైనా వెళ్ళిపోవచ్చు అక్క అక్కడ ఉండదా అక్క అక్కడ కూడా ఉంటుంది కదా అక్క
అక్కడ రాపడో అందుకే బెటర్ ఎక్కడికనా వెళ్ళాలంటే ఫాస్ట్ గా వెళ్లిపోవచ్చు
ఏమన్నా ఆర్డర్ అయినా పెట్టుకో చక్క ఏ టైమ్ లో అయినా పెట్టుకోవచ్చా
ఆ పెట్టుకోవచ్చు
హు లెవెన్ థర్టీ దాకా ఇక్కడ లాస్ట్ మళ్ళీ క్లోజ్ చేసేస్తారు స్విగ్గి జొమ టో కూడా అ హలో
ఇంకా ఇంటికి వెళ్తున్నారా పండక్కి
ఆ అక్క ఆ వెళ్ళాలి అనుకుంటున్నాం అక్క ఉగాదికి ఉగాది ఉంది కదా
ఆ
ఉగాద్ వెళ్ళాదం అనుకుంటున్నా ఆ
ఇచ్చ ఫోర్ డేస్ ఇచ్చారంట కదా హాలిడే లీవ్
ఆ అవునా ఫోర్ అహ టూ డేస్ సెకండ్ సాటర్డే సండే వస్తాది
ఓకే మీరు వన్ వీకా తీసుకునేది
మీరు అక్క మీకు ఇవ్వట్లేదా
మా ఇష్టం రా మేము ఎప్పుడైనా వెళ్ళచ్చు ఎప్పుడైన రావచ్చు
హు మీరు వెళ్లట్లేదా అక్క
వెళ్తున్నారా
ఇంగ అదొక్క పండగే కదా క్క మీకు ఉండేది
ఆ
బక్రిీది ఇంకా రంజన్ ఇంగిప్పుడే ఎంజాయ్ చేసేది ఇంకేం ఉన్నాయి ఇంగ ఏ ఫెస్టివల్స్ కూడా హు
తర్వాత మళ్ళీ
ఆ అ అవునక్కా బయట వచ్చి నాకేట్లా చేయాలో ఏం అర్థం కావట్లే భయం వేస్తుంది
హు హు ఏం కాదండీ అలా ఎలా జరగాలో అలాగ జరిగిపోతాయి.
హు ఎలా జాబ్ తీ ఎతుక్కోవాలో ఎట్లా అసలు ఏం అర్ధం కావట్లా.
ఇది అయిన తర్వాత మళ్ళ ఇంకా ఎక్స్ట్రా టూ టూ ఇయర్స్ కోర్స్ ఉంటది ఇక.
ఆ అ అక్కా ఆ ఏం ఉంటాయి
అది చేసిన తర్వాత తర్వాత జాబ్ సర్చ్ చేసుకోండి ఆటోమేటిగ్గా మనము చేస్తే మీకే అలవాటు అయిపోతుందండి ఇంకా అప్పటికి తెలుస్తుంది మీకు ఏంటి ఎలా అని.
నేను కూడా అనుకుంటున్నా అక్కా ఎం ఫార్మసి జాయిన్ అయిదామని.
ఆ జాయిన్ అవ్వడం బెటర్ నేను అదే చెప్తున్నా మా చెల్లలకి. జాయిన్ అవుతే బెటర్
కొంచము ఏముంటది అక్క జాయిన్ అయితే మనకు తెలుస్తాది ఇంకా ఇక్కడ ఎక్కడ జాయిన్ అవము కదా సిటీలోనే జాయిన్ అవుతాము హై బాద్ బెంగళూరు అట్టే జాయిన్ అవుతాము కొంచమైనా తెలుస్తది హు హు. అలవాటు అయితయిి అళ్ జాపు. జాబ్కి వెళ్ళినా కూడా మళ్ళీ అంతగా ఏం అనిపిది ఇంకోటి నుంచి ఒంటరుగానే ఉండాలి అక్క మన తోడు ఎవరు ఉండరు.
ఇంకా అయిపోయిద్ది మీరు ఇంకా ఏదియిపోతే అయిపోయింది ఇకా మీరే వాళ్ళు కావాలి పక్కన వీళ్ళు కావాలి పక్క. క్కనా అంటే ఇప్పుద
హ అవును ఇంగ్ది లాస్ట్ ఇప్పటి నుంచి ఆ ఇంకెక్కడికి వెళ్ళాలన్నా సింగిల్ గానే ఉండాలి ఇది అైపి తాను. కానించి వెళ్ళి
మీసై ఎరన్నా చవుతు ఇలా లైక్ మీట్లా గ్రూప్ లోలా గ్రూప్స్ క ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారా.
ఆహా లేదక్క మా బాబాయలంతా ఒక బాబాయ్ ఎంబీబిఎస్ వెళ్తాండు ఇంకో బాబాయ యూకేలో ఇది యూకేలో జాబ్ చేసాం అక్క ఫార్మ్సీ కంప్లీట్ చేసుకుని వెళ్ళాడు.
ఓ నైస్ మీద అదే ప్లానా
అస్ ఇది కంప్లీట్ కావాలక్క బయ సడి
ఏం కాదు సంం బ్యాక్లాగ్స్ ఒకటి పెట్టుకోకుండా. మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటే మిమ్మల్ని తీసు. ఉంటద
అవునాక్క అందరు ఎంపీ బైపిసియా అక్క మా సైడ్ అందా
ఓకే ట్రై అవాల్సిందిదా ఎంపిసి మరి
ఆ అక్కమ్మా
చెప్తా నన్ను జాయిన్ చేసింది ఆ ఫ్రెండ్ ఇట్లో వాళ్ళు అవసరం లేదు లే ఇప్పుడు ఏం జాబ్స్ కూడా లేవు ఇప్పుడు నేను ఉన్నాను కదా మా మామయ్య బీటెక్ చదివాడక్క ఇంకా నా చూడు నా పరిస్థితి లాగా మీకు కాకు ఇప్పు బైపిసి తీసుకో ఏ చదుతా కదా నే చెప్ప ఇంకా దాట్లోనే
ఏ దాంట్లో ఎ అల్ంక
హమ్
ఏదాంట సంటకన్నా
అవును అ అవునఅక్క మళ్ళీ దానిలో ఆ అక్క ఆ మొ నాడే అక్క బన్న అక్క నేను
జాగ్రత్త ఆడండి డెబ్బలు తగులిచుకోకుండా
అంట అలవాటు పోయిందక్క చ రహనా గ కూడా సూపర్ అమ్మాయి కూడా బాగా అడిందక్క
హ ఆ పిల్ల ఆడుతుదిలే కానీ ఆపిల్ల కూడా ఆ పిల్ల ఇంకా కబడ్డీ బానే ఆడతదరా
అవునా నాకు తెలీదు అక్క ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చెయలే ఇంకా ఫోన్స్ చేసాం ఆడు ఆడు అని చెప్పి మ ఫస్ట్ ఆడను అని చెప్పింది
అవునా ఆ పిల్ల అంటే అన్ని ఎందులో పార్టిసిపేట్ అవ్వదు తెలుసు ఏదైనా మేము ఏదైనా గేమ్ ఏదైనా గేమ్ ఆడతాం కదా అంత లేదులే గాని ఇంకా ఆడతారులే గాని ఆ పిల్ల లైక్ పర్లేదు ఒక రకంగా బానే ఆడుతుంది ఆ పిల్ల
బాగా ఆడింద అక్క
సరే రామరి
ఆ సరే అక్క బాయ్
బాయ్ రా